ఇప్పుడు చెప్పు ఇప్పు వేంటనే ఉన్న
ఏంటే ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయానే ఉమ్ దీని గురించే కదా చికెన్ బాక్స్ గురుంజి ఆ ఆరుంధతి మూవీ
చూశావా ఇ టెలిగ్రామ్ పిల్ల నేను బ్లాక్ డ్రెస్ అవుట్ ఫిట్ వేసుకొస్తానా నాకు చక్కగా కుదిరింది అంటే ఏంటిది వేసుకొస్తావా అంది ఆ అవును ఏ బోలేదు అంటే నీ ఇష్టం అంటుందా
అంటే అంటే బ్లాక్ కదా అందుకనేమో
ఏదైతేనే అసలు బట్టలు వేసుకోంటాను అయినా మనం కుట్ పొద్దున్నే మానం వేసుకునే డ్రెస్సులా పైన వైబ్ ఉంటది అది
ఇయర్ రింగ్స్ మళ్ళీ ఏంటి అవన్నీ బాగా వేసుకో జ్యువెలరీ బాగుంటది
ఉమ్ రెడీ అవుతారు అయిన నేర్సంగా ఉందే దాని పెళ్ళికి నేను కూడా మంచి సెట్ అయిపోతా బాగును
ఏంటి సెట్ అయిపోతానా
హమ్ ఎవరిగా ఉన్నాను కదా ఆ మళ్ళీ మజా వీక్ అయిపోయాను అనుకో అప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటే దయ్యంలా కనపడతాను బ్లాక్ ఔట్ ఫిట్ అతే అమ్
అ
మోతుములో వచ్చతనయి ఏంటే తగం
హమ్ మా ప్రెండ్ తేగా ఫోన్ న తేగమామ్మా అమ్మా
ఆ హుహ
ఏద నేను చెయని పనులు ఏమన్నా ఒకసారి చేస్తా ఉంటాను అనుకో ఎప్పుడ అలాగే మాట్లాడుతుండి మామ
ఆ
అమ్
అమ్మా ఇంటి దగ్గరా మెరుగే ముష్కలు తీసారు కదా దాని వల్ల గట్టురుగా అనుకుంటా తుమ్ములు తగొచ్చుతనయి
ఆ ఇప్పుడు మిరప కాయల సీజన్ కదా
హు పచ్చలెటయాడాలు కారలు ఆడిచ్చడాాలు పచ్చడి అప్పుడు ఆ ఆంటిీ వచ్చింది కదా మా ఇంటికి
హు
షోరూమ్ పాప తీసుకొచ్చింది మా ఇంటికి ఆంటీ వాళ్ళ అమ్మ గారిని
ఆ ఆ
అయ్య బాబోయ్ ఆ టై లో ఇంట్లో పచ్చడి ఉండడిేది మాకాయి పచ్చ చ్చడి కూర ఏం ఉండేదికాదే మా అమ్ మ్మ వెళ్ళపోయేది కూరన్నా లేకపోయినా నాకు నచ్చపోయినా ఇంకా చూడు అసలు ఎంత పచ్చ పచ్చగా తినేసే దాన్ని దాని వల్ల అంత సరే చూపించేసింది
ఆ పచ్చడి మాత్రం వేసుకొని తినడం వల్ళ
ఆ ఫేస్ కూడా అప్పుడు పింపుల్స్ తగ్గొచ్చేసి తెలుసా కుల్లిపోయి ఏయ్యన్న తిన్నా కా కుళ్ళిపోయి తిన్నా గాని య అటి ఏదన్నా ఎక్కవైనా గానీ నా ఫేస్ లో చూపిిచేద్దె
హు అవును నిది ఆయిలీ పేస్ కదా ముందే చూపించేద్దె
నా నాది చాలా సెన్సిటివ్ అని నాకు మొన్నే అర్థమైంది ఐస్ క్యూబ్స్ పెట్టాను ఫ్రిడ్జ్ లో అదే ట్రే ఉంట టది కదా అదొట్టి ఆర్డర్ పెట్టాను నేను సిలుకండ్ర అది ప్లాస్టిక్ కదా విరిగిపోయినాయి రబ్బర్లాలా ఉంటది కదా వాటర్ ఏసి ఐస్ క్యూప్స్ పెట్టాను రోజు ఒక రెండు రోజులే రెండుంటే రెండో రోజులు నన్న అమ్మ పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం పెట్టన అంత దెబ్బకి స్కిన్ అంత ఏటటే పయి ఇక్కడ ఆ ఫోర్ హడ్ మీద ఆ పేలిపోయినట్టు చిన్న చిన్నగా వచ్చేసిందే కొత్త పెంపులోటి వచ్చింది ఐస్ క్యూబ్స్ అంటే పో పవర్ ఎక్కువగా పెట్టేయడం వల్ల అంట డైరెక్ట్ గా పెట్టకూడదు అంట నీ చాలా సెన్సిటివ్ స్కిన్ అందుకని వాళ్ళ ఇంటి వాడకూడదని చెప్తుంది చార్జీపిటి
హాహా
డైరెక్ట్ గా పె ట్టకూడదంట అసలు అంటే నాకు ఇ ఓపెన్ పోర్స్ ఒకటిని ఇవి కొంచెం పింపుల్స్ ఇవి మచ్చలు ఉన్నాయి కదా డార్క్ స్పాట్స్ త కొంచెం లైట్ అవుతా తగ్గదా అనేసి పెడితే అలా చేసింది మొహం సరే అనేసి ఇంకా కాస్ట్లీ అది వాడుతున్నా కదా ఫేస్ వాష్
ఉ
ఎన్ తొమ్మిదివందల ఎంతో నమ్మోయి నా లైఫ్ లో నా మొహానికి ఎంత కాస్ట్ పెట్టి వాడతానని ఎప్పుడు అనుకోలేదు తెలుసా అసలా ఉ బాలమిస్ గోల్డ్ ఫేస్ వాష్ ఇందులో విటమిన్ సి ఉ ఉంటాయి అంట ఇది కూడా ఎక్కువ యూస్ చెయ్యకూడదు ఫేస్ కి చాలా పవర్ ఫుల్ ఇది అది ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కాదు ఫేస్ వాషే అది కొంచెం విటమిన్ సి, ఈ ఉన్ అంతే కదా దాన్ని దాంతో ఫేస్ వాష్ చేసిన తర్వాత క మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ లేకపోతే నా మొహం అయిపోయింది ఇంకా చూడక్కర్లా మీరు
ఉ హు ఆ
హ
నేను గాని మాయిశ్చరైజర్ వాడుదాం అనుకున్నా ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ కానీ ఏమో ఫేస్ కు వాడితే మళ్ళీ ఏమవుతదా అని భయం మళ్ళీ
హూ సడన్గా ఏది స్టార్ట్ చేయకూడదు ఉ నాచురల్ ఎల్లో మెడీస్ నేను ఒకప్పుడు అలాగే చేసేదాన్ని ఇప్పుడు అలాగ అయిపోయింది మందులతో
హు హు హు
అంతే
మళ్ళీ ఇప్పుడు ఇంటి పప్ త్తగా వైట్ది కదా ఫేస్ ప్యాక్
ఆ అవును
టె జల్లీ లాగ వచ్చి అలా పెట్టేసుకొని నైట్ పెట్టేసుకొని మళ్ళీ తీసేత్తే పొద్దునికి వైట్ తే
అవును అది అబ్జర్వ్ చేసుకుంటది ఆ తీడానికి కూడా ఉండదు స
ఆ
కరిగిపోద్ది ఫేస్ మీద అవును అదొటి బాగుందంటన్నారే చాలా మంది విన్నాను ఉమ్ చాలా బాగుందని చెప్పారు ఎవరో ఉన్నారు
హం హం నేను ఏం చేసాను అనుకున్నావు బా
ఆడ్రబెట్
ఇంతే హార్డర్బే ఉండడం గాదు గి రైస్ ఫేస్ మాస్క్ అన్నారు కదా అందుకని గెంజి వార్చేసాకా మొత్తం పైకీ అట్టలాగ వచ్చ చేద్దన్మాట
ఆహ తీ
ఆ హ్ హ్ ఆ అదిగు ప్లానేసేనే పోని అది అతలాగ తీసేసి పైన మాత్రమే వచ్చేది కదా పొరలాగా అదేమన్న ట్రై చేద్దామ అనుకున్నా
ఉమ్ మేఘడ్ల పట్టద్దె
ఆ మె ఎమ్మరి కానీ ముక్కలైపోతుందిడి కానీ ఇంటి కొంచెం రైస్ ఫ్లోర్ ఏస్ కొని మళ్ళీ దాని మీద మా గేంగేసుకొని తీత్తింటే రావట్లేదు అది పోయించుట్టూరా
ఛ నువ్వు ఇలాంటివి చేసినప్పుడు ఏం చేయాల కొన్న వైట్ నార్మల్ ఫేస్ షీట్స్ మాస్క్ లు ఉంటాయి కదా
ఊయ్
ఆ మాస్క్ లో ఆర్డర్ పెట్టుకో ఎంత ఎటీ రూపీస్ ఎంతో ఉంటయి అవునువ్వు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి జ్యూస్లు ఏమన్నా చేసావునుకో ఎలాంటి గింజ అన్నా కదా అందులో ఇలా దాన్ని డిప్ చేసి నానబెట్టేసి శుభ్రంగా అది తీసుకుొనిళ్ళ ఫేస్ మీద వేసుకోవడంని అందులొ చాలా వత్తయి అది వాడదం అనుకున్నాకే అది ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాకె అక్కడికి వెళ్ళామ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా వెన్ని ఫేస్ చాలా రియాక్ట్ అయిపోతుంది నువ్వు ఎలాంటివి ఏమి ట్రై చేయకూడదు సొంత ప్రయోగాలు అన్ చెప్పింది ఛాడ్జీబిటి ఆయన ఫేస్ వెంట వెంటనే రియాక్షన్ చూపించేస్తుంది చిరాకు వస్తుంది ఇదివరకు ఎన్ని పెట్టిదాన్నో తెలుస ఫేస్ కి అందంగా తలతల మెరిసిపోయేది ఇప్పుడు అలా లేదు
ఆహా ఏంటి నాకు ఐతే చాడ్జీబిటి ఎవడికి తెలుసు సరే బానే చెప్పుకుంటారు నువ్ ఏమ్ మార్చుకోక్కర్లే కొంచెం మార్చుకుంటే సరిపోద్ది నాతొ బాగ మాట్లాడ అవె
కొన్నా ఫస్ట్ సో ఆసిడిటీ తగ్గించుకుని ప్లాన్ లో ఉండాలంట మోశారీజేర్ అస్సలు స్కిన్ చేయకూడదంట ఫేష్ వాష్ లైట్ గా పెట్టుకోవాలంట అది కూడా వీక్లీ టైము ఈ ఫేస్వాష్ యూస్ చే నార్మల్ టైమ్ నార్మల్ అది జెంటిల్ గా ఉండే ఫేస్ వాష్ యూజ్ చేయ్యమని చెప్పింది ఎందుకంటే ఇది బాగా ఎఫెక్టివ్ నా అందుకని సరే అని అంతకు ముందు వాడిన ఫేస్ వాష్ ఏంటది ఏదో ఉంటది ఎక్కడ నేను జెప్తాను డాట్ కీ డాట్ కీలో ఫేస్ వాష్ ఉంటే సరలే ఇన్ని రోల్ అయ్యంది గదా అనేసి ఆ అది పెట్టుకుంటే ఫేస్ కి ఫేస్ అంత అదోలా అయిపోయింది అది కూడా చిన్ని చిన్ని పింపుల్స్ కింద వచ్చేసి ఏదోలా అయిపోయింది ఆ సరేలే ఇంకా ఏ ఫేస్ వాష్ జోలికి యెళ్ళకూడదు ఇంక ఏ మార్చకూడదు ఏ పర్మినెంట్ అనుకుంటాను నా జీవితానికి అనుకున్నాను
ఆ
ఆ ఏంలేదు
ఫుడ్ ఎంతరకి గుడ్లు ఉడక పెట్టుకుంటున్నా ఏంటి ఆ గుడ్లు ఏం చేసారు ఈ నూట యాభై ఉందండే సరె నూటయభయ్ కి బా ఇచ్చా ఇందడు ఉత్తప్పుడుయితే వన్ నైటీ వన్ ఎయిటీ అలా ఉంటది
ఉ
సరే తప్ప ఎక్కువ అనుకుంటే ఏం చేసాడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమంటే ఇది ఈ రోజు పెట్టిన గుడ్లే ఉడక పెెట్టుకోవడానికి పని చేయమన్నాంటే ఉ అంటే ఈ రోజు పెట్టిన గుడ్లు అంటే ఈ రోజు పెట్టిన గుడ్లు అయితే ఉడకబెడితే బా రావు
ఈ రోజు పెట్టిన గుడ్లా అదోటుంద అయితే నిలవవ్వాలా
ఆ ఆ నిలవైతే నీకు ఉడికేటప్పుడు బాగొత్తయి
బానే ఉంది
సర్లే ఆమ్లెట్లకైనా ఉంటది కదా అని చెప్పి ఇంక తీసేసుకున్నాను ఇంకా ముప్పై గుడ్లు నూట యాభై పర్లేదూలే
ఎయిట్ థర్టీ కదా నీ డిన్రు అవు డిన్నర్ ముందు ఎగ్స్ తింటవ
ఎగ్స్ ఎగ్స్ ఉంటే ఎగ్స తింటా టు ఎగ్స్ క్యారెట్
ఆ తింటన్న ఇవ్వు ఏం తిను రైస్
ఊహు రైసే తింటా టిఫిన్ ఏమన్న ఉంటె కొంచెం పెట్టుకుంటా అంతే
అవవే రాత్ర అంతా రెండు గుడ్డులతో బతికేతున్నాం అను గ్రేట. నా చిన్ని నా చిన్ని ప్రాణానికి నేను. తినే కూతుకి ఎన్ని ఎగస్టాల్ చేస్తానంటే నాకే తెల్వదు ఆగలే ఆకలే న్ చచ్చి పోతన ఏ తందటి ల్ డిస్కనెక్ట్ అయిపోతుది కాల్ కట్చే. ఆ